హలో ఏం చేస్తున్నవురా
ఏం లేక్క లంచ్ టైం అయింది కొద్దిగైనంకా దిగాలి నిదానంగా అందరు దిగేలోపు నువ్వేం చేస్
ఆ తిన్నరా ఏ ఏం కర్రీ
ఇంకా పోలే అక్క లంచ్ దిగి కిందికి పోతే తెలుస్త తిన్నా
అవునా
ఆ అయ్యో ఏడుస్తున్నట్టుంది మళ్ళీ
పిల్లల తోటి చాలా ఇబ్బంది అవుతందిరా అసలు ఏ పని చేయనిస్తలేరు,
హ్మ్ అయితదిలే అక్క మరి చిన్నపిల్లలు కదా అందరూ
అదే ఇ గా మొన్న బర్డే ఐపోయింది నా. కొంచెం సెట్ అయ్యే లోపు దేమన్న హా అదే ఆ బానే జరిగిందిరా కాకపోతే కొంచెం లేట్ నైట్ అయింది అనుకోకుండా ప్చ్ ఆ డెకరేషన్ వాళ్ళు ఆ డె డేకరేషన్ వాళ్ళ కొంచెం లేజి ఉండే ఆఫ్టర్నోన్ స్టార్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసినా వాళ్ళు నైట్ వరకు ఫినిష్ చేయలే కపోయిర్రు మెల్ల ఆ నిదానంగా గా సర్దుకుంట నిదానంగా అటు ఇటు కూర్చొని కొన్ని బెలున్స్ పలగొట్టుకుంటా లేసిర్రు హ్మ్
స గంత రాత్రి వరకు చేసి ర్రా అంటే పెద్దగుందా డెకరేషన్
ఆ స్టేజ్ పెద్దదేలే
ఆ అంటే స్టేజ్ కాదు అక్క డెకరేట్ చేసేది
ఆ డెకరేట్ చేసేది కూడా బెలూన్స్ కూడా ప్యాచ్ చాలా పట్టినయి పెద్దదే
ఆహా అందుకేంత టైం అంత టైం పట్టినా కూడా వాళ్లంతే ఎస్పర్ సి
ఈ ఆ కదా అంత చిన్న చిన్న చిన్న పిల్లలాగా ఉన్నార్ర అంటే మన ఏజ్ మన ఇంటర్
ఆహా ఎంగాలే ఎంగాలే ఇక అంతే అక్క కొంత కొంతవరకు ఇంటర్ వరకు చదువుకుండా వదిలేస్తావాని ఇట్లాంటి పనులే చూసుకుంటారు
ఉమ్ ఇక వాళ్ళనే ఏమంటాము వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా పే చేసినాం ఆ తమ్సప్ అద ఇద తాగుతామని ఉన్నాయి అనంటే భావిచ్చుండంటా
ఆ ఏంగాదులే ఇక అంటే బర్డేకి వచ్చాను కదా మంచిదిగానీ
కానే ఆ నైన్ మేం సెవెన్ కా కాదా మేము సెవెన్ క అనుకున్నాము వాళ్ళు నైన్ చేసిర్రు ఇగం అట్లయ్ అట్లా అయింది ప్లస్ ఈ వంటలు కూడా, వంటలు చేసే వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఆ రోజే చాలా పండుగలు ఉండేరా ఈ ఎల్లమ్మ ఉప్పలమ్మ. పండగలని అందరు అచ్ చనా ఊర్లలా పెట్టుకున్నరు బిజీ బిజీ అసలు.
అయ్యో
ఆ ఇక వాళ్ళుఓ క్యాటరింగ్ వస్తా అన్నా అన్న వాళ్ళ ఇంట్లో పండుగ ఉండేసరికి ఆ అన్న సడన్ గా హ్యాండ్ ఇచ్చిండు ఆ కదా ఇగ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ నీకే దాన్ని పంపిస్తే వాళ్ళుప్పటికప్పుడు వచ్చి వాళ్ళు చేసిరు
అదేదో అంత ముందుకే పంపించుంటే అయిపోయి ఉండేది కద అసలుకి
ఆ యా వంటలు కూడా అస అవును వంటలు అసలు త్రీకి అట్లా అయిపోయేదుండే యాక్చువల్లీ త్రీ ఫోర్ కి స్టార్ట్ చేసిలు వంటలు చేయడం ఇంకా లేట్ అయింది ఎందుకంటే ఇక నైట్ వేడి వేడిగా తింటే బాగు వచ్చినోళ్ళు గెస్టులేనని అనుకున్నాం ఇక నైట్ టైమ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది గెస్ట్లు మిస్ అయిల్రా
అంతే కదా అక్క మరి సిక్స్ సెవెన్ అయితే
హ్మ్ ఇంక బర్డేస్ అం అయితే బావుంటయి
ఆ నైటే బావుంటాయి గాని ఎటువంటి ఏంటంటే మన ఇక్కడ ఇంట్లో మైండ్ సె వాళ్ళ ఊర్లలో మైండ్ సెట్ ఎట్లుంటదంటే ఈ టైం కి అయితే ఈ తొందర తినేసి తొందర గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగేసి ఏమ్మటే వెళ్ళిపోవాలి అట్లనే ఉండిద్దిగా ట టైంకి వెళ్ళిపోయి వాళ్ళది వాళ్ తినేసి మళ్ పొడుకుంటే అయిపోద్దిలే అనుకుంటరు కానీ ఎంతైనా కొంచెం ముందు చూసుకోవాల్సింది వాళ్ళు అట్లా చేయకుండా ఉండాల్సింది ఇవి డెకరేషన్ వాళ్ళయినా క్యాటరింగ్ వాళ్ళయినా
ఆ వంటలు వాళ్ళు అవును ఇక కొంతమంది మధ్యలో వచ్చి మధ్యాహ్నమే కలిసి కొంతమంది వీళు సరేలే సాయంత్రం వస్తామని
ఇగ ఇగ ఎన్నిసార్లు వస్తారులే ఇగ నిదానంగా అయినా కూడా మధ్య మధ్యాహ్నమే ఎందుకు అక్కా నువ్వు ఇన్వైట్ చేసేదే ఈవినింగ్ చేసేది ఉంటివి ఇప్పుడు డైరెక్ట్ ఈవినింగ్ వస్తాయి పో
చెప్పిన్ రా ఈవినింగ్ అనే చెప్పినా గాని బావ ఒక మాట చెప్పే వాళ్ళకి ఎట్లా చెప్పిండట అంటే నాలుగు గంటల వరకు స్టార్ట్ చేద్దమనేమో ఆయన చెప్పిండు నేనే ఏం చెప్పినా డైరెక్ట్ ఏడు గంటల వరకు స్టార్ట్ అయితది మెల్లయినా రండి అనేమో నేను చెప్పిన వాళ్ళకి నేన్ జెప్పిన
ఆ అట్లా చెప్తేనే బాగుండేది ఎందుకంటే నాలుగు గంటల వరకుంటే ఇగ వాళ్ళు మూడ వేస్ కుంటారు ఇక రెండింటికి బయలుదేరతారు అయిపోయిద్ధి కొద్దిసేపు స్టార్ట్ కాకపోయినా అది ఇరిటేట్ ఫీల్ అయితరు
ఇగ మొత్తానికి అయితే అనుకున్న దానికంటే బానే జరిగిందిరా ఇగ మంచిగా వచ్చిన వరకు అయిన అందరూ చిలు ఫోటోషూట్ అంతా బానే జరిగింది ఇంగ నేం మేమ్ పడు కునేసరికి టూ అయ్యింది ఎక్కడోళ్లు అక్కడ బొయ్యి ఆ ఉంటది ఇంగ డీజే ఆ ఫోటో స్ అన్ని అయిపోయిన తర్వా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా అన్నొచ్చి అన్నాడు గదా ఎందు కురా ఇప్పుడే చేంజ్ చేసుకున్నావ్ ఇంకేమన్నా ఉంటే ఏసుకునిరాపో యాక్చుల్లీ టూ తీసుకున్నా లెహంగా మన క్రాప్ టాప్ లాంటివి బాండే ఇగ వాళ్ళ తిండానికి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఇంకా కొన్ని దిగండి అంటే ఫ్యామిలీతోని పర్సనల్ గా మేము దిన్నాం బావ మిస్ అయ్యుండు ఆ ఫోటోలల్లా అందరితో ని తిట్టడా ఎల్లిండు వాళ్ళ ఫ్రెండ్స్ వొస్తే ఎ నేనేది నేనోయ్
జగ కా ఇప్పుడే దిగాలి అప్పుడే
తోటి అమ్మ తోటి వాళ్ళ అందరితోటి దిగిన మన దగ్గర వాళ్ళతోటి గుర్తుంటది అని
అడిగిర్రా
అవి అన్న దగ్గరనే ఉన్నాయి కదా అన్న ఫోటోగ్రాఫరే సో మనం ఎప్పుడు అడిగి తే అప్పుడే వాళ్ళు చేసిస్తారు పెద్దమ్మ కొడుకే స్టూడియో ఉంది ట్లుందిరా అట్లా జరిగింది మొత్తానికి అయితే హ్యాపీ హ్యాపీగానే జరి
హ్మ్ కొంతమంది అట్లే డబ్బిచ్చిన కూడా కొందరు ఇవ్వరు అసలు
గ చేపియమని చెప్పినాము ఫోటో షూట్ గూడా తీపిచ్చినాం కదరా ఇక్కడ సపరేట్ గా అయి నకు ఆ ఫోటోషూట్ గూడా జ
ఆ ఎంత ఇచ్చినా ఎందుకో ఫోటోగ్రాఫ్ర్ల మీద నాకు నమ్మకం ఉండదు అద్ద తొందరగా ఏమో ఏమో వాళ్ళ తొందరగా అటు పెడతారు, ఇటు పెడతారు తరు ఏం చేస్తారు సగం పొ పెళ్లే కనపడతే మళ్ళి ఎప్పుడు చూసినా
ఉ అవును ఇప్పుడు అన్నది కాబట్టి అన్నయి నాది కూడా చాలా ఉండే న చిన్నప్పటి నుంచి ఉన్నం ఫొటోస్ ఉన్నాయి అన్న ఏమంటడు మన చేతుల పనే కాదురా ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ తీయ్యనం ఎడుపెంటవుల వెట్టి
ఆ అది కరెక్టే తే చ్ మన ఇంట్లోని వాటికి మనం నమ్ముతున్నాం. కానీ వేరే వాళ్ళ అయితే తెచ్చడం దజె ప్పక
ఉహుహు అవునవును అవును మీ అక్క కూడా అన్నది రా మధ్యలా మీ అ అక్క పెళ్ళి ఆల్బమ్ ఇప్పటి వరకు రాలేదంట కదా.
అవునాక్క అసలు మస్తు ఘోరం ఎన్ని పెళ్లి ఫోటోలు ఎంత బావుండేనో ఇప్పటి వరకు రాలేదు అక్క.
ఆ తిడుతుంది మొన్న మనీ అంత కట్టించుకున్నారంట ఫొటోస్ ఇవ్వమనింటే టే లేరట రెండు సార్లు ఏమో పోయితే ఓ ఇస్తా ఇస్తా అన్నాడంట కథం ఇవ్వలేదంట. ఇ మెమరీస్ మిస్ అయినట్టే.
కనీసం అసలు తాలి కట్టేది ఇజ్జలు దల పిల్లం పెట్టేటి ఫోటోలు కూడా లేవంట ఫోన్ లో నించుకున్న ఫోటోలు ఉండే.
అయ్యో
అసలు మస్తు ధారుణం అక్క లైఫ్ లోనే పెద్ద మూమెంట్ టే అసలు అందరికి ఒక పండుగ లాగా ఉండిద్ది. అలాంటి ఫొటోసె లేవు మా అక్క దగ్గర మస్తు ఫీల్ అవుతుంది పాపం మా అక్క. అప్పుడుప్పుడు ఉ ఉ ఉండాలి లెక్క అయినా ఎట్లయినా ఫోటోస్ ఫోన్లలో కాదు ఇట్లా ఆన్మాంలాగా ఉంటేనే చాల బవుంటాయి
అందుకే నీ పెళ్లి అయినా జాగ్రత్తగా మంచం తొందర ముందే పే చేసుకొని వన్ మంత్ లోపే తీసుకునేటటు చూసుకో వన్ టూ మంత్స్ లోపే హే హేహే ఇక లైఫ్ లాంగ్ మెమరీస్ కదురా అవి లైఫ్ లో ఒక్కసారి జరుగుతాయి లైఫ్ బగ్నం నేటి అవె
హా. కచ్చితంగా తీసుకొచ్చుకుంటా అక్క, నేను అసల మా అక్కలకు వదిలేనే వదిలేను అన్నీ. టూస్క పోయి తెచ్చుకుంట, అప్పట్లోపు. అసలు, పెద్ద ఫోటోగ్రాఫర్ నే వాడ్. ఏ దగ్గరనే బెట్టు. బుడ్డది ఎప్పుడు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, కంచి అన్ని నామ్. పక్కనే పెట్టుకొని తిరుగుతా, నేను అసలు. ఎప్పుడ్ ఎప్పుడ్ ఇచ్చైరా అని.
తోటుండే అవే. మీ అక్క ఫంక్షన్ ఫోటో ఆల్బమ్. వామో, మొన్న అందరం జూశిందే. ఫుల్ నవుకున్నం. ఆహా, ఎంతైనా స్వీట్ మెమోరీస్, స్వీట్ మెమోరీస్ ఏ. నువ్వు కూడా ఉన్నావ్ కదా అక్కడిది. నీది ఒకసారే కలిసి జేశిర్ ఇగ. ఆహ్ హాహాహా.
కాన్ నాన్ సపరేట్ జేశిన ఫోటోలు, కూడా పోయినై. పోయినై, తెలుస అక్కా.
అంటే సపరేట్ గా మల్లి నీ కూడా జేశిర్ రారా.
అవున అక్క, అంటే ఇగా మా అక్క, జేసిర్లే కాని మా అక్క అంతా పెద్దగ చేయలేదు గానీ. నా కూడా జేశిర్ బానే, అంత పెద్దగ జరగలేదు, కొంచెం బానె జరిగింది. ఫోటోస్ బానే జరిగింది. పెద్దగనే జరిగింది గని, మా అక్కకు వచ్చినంత చుట్టాలు రాలేదు మాకు.
అంటే ఇంట్లో వరకు ఆ, ఆహా ని సిటీలో అయిందారా? సిటీలో మనక్, ఎవరు ఎక్కువ ఉంటారు. అంతేరా!
హ్మ్మ్, అంత దూ. దూరం ఎవరు వస్తార్ రా? ఇక్కడ దగ్గర వచ్చిరు. అయిన కూడా స్కూ. చిన్న ఫోటోస్, ఎంత మంచిగ ఉండెనొ అక్క? అన్ కనీసం, నేను ఎట్లున్న నా అవతారం కూడా జూస్క్. కొలేదు . అప్పుడప్పుడు. వాన్ అయితే, అసలు కనపడితే మాత్రం వాన్ని జంపేస్. కన్పితది నాకైతే.
ఆహా! హా హా, అయ్యో! అవునా, ఊర్లోనె ఉంటాడా? సిటీలోనె ఉన్నాడ మరి? చిన్నాయ్న.
తీస్ రాని సెట్ సిటీల్లో ఉండె అక్క పక్క ఊరు కాక పక్క సిటీల్లో ఉంటా తడువ ఆయన ఫోటో షాప్ కూడ తిస్తుండే ఏ దా దరిద్రంగా నేను ఫోటోలు ఇచ్చినాల్నుంచి లేడు
అయ్యో
ఏమో అక్క నాకు అసలు ఘోరం బాధనిపించింది అసలు ఆ రోజు నేను ఎట్లా రెడీ అయినానొ కూడ నేను అద్దంలొ కూడ చూసుకోలె అక్క
అయ్యో అంత బిజీ బిజిగా తీసిలన్న మాట